హలో
హలో
చెప్పండి మేడం
నమస్కార అండి
నమస్కారం చెప్పండి ఏ విధంగా సహాయపడగలం మేము
ఏదన్నా విషయం చెప్పి సహాయపడగలరాండి
ఏ విషయం మాట్లాడాలి మేడం
మీ దగ్గర ఏం పెడతారంండి తోటలు పత్తులు మిర్చి ఆ అన్నిీ పెడతారా అండి పల్లకాయ ఇట్లా దొక్కుతుదండి మీ దగ్గర
మేడం
పల్లికే దొరుకుతుదండి మీ దగ్గర
పల్లికాయ పెట్టాం మేడం కోతులు ఉంచావు కదా
పోతురు ఉన్నాయా అండి మీ సైడు
కోతులున్నాయి
అంటే ఊళ్ళుంటాయా అక్కడ అడవులు ఉంటా యా
ఊర్లే ఉంటాయి అడవిలో కూడా ఉంటాయి.
మరి ఇప్పుడు ఎండకు వాగులకి ఇట్లా నీళ్లు ఉండవు కదా అందులో ఏ పో తలడా పగు ఇట్లా మరి నీళ్ళలు లేక పాపం వాటికి భోజనాలు అయినా తినడ తినడానికి తిండి అయినా తాగడానికి నీళ్ళ అయినా అవన్నీ మరి ఇప్పుడు ఊళ్ళో కూడా కోతులు ఉన్నాయంట కదా ఊళ్ళే మరి మీరేమన్నా మీర అయినా వేరేంటోళ్ళు అయినా ఏమ పెడతారండి మరి కోతులకు
పెట్టడం అంటే అట్లనే ఖరాబయినాయి అన్నం కూర ఇవన్నీ పడేస్తే వస్తాయి తింటాయి ఇగ మనం ఒకవేళ మర్చిపోయి తలుపు వేయకుండా ఉంటే ఇంట్లోకి వచ్చి జ్వరపడి అంత, ఆగం ఆగం చేసి బి
అంటే ఏదో పాపం అవి అయా ఆకలితోటి ఉన్నాయి కదా అని ఎప్ప నాన్న మేన్ తెస్తతే తర్వాత వచ్చి అట్లా ఆగం చేతనయ
ఆగం చేస్తాయి
ఆ
కోతులు గిరిగిన చనిపోతారు
కోతులు
కోతులు గీరి నా చనిపోతూరు
అవునా
అవును మేడం
ఎండకు ఇప్పుడు మనకు రోగాలుస్తే మనమే హాస్పిటల్ పడి తిరుగుతాన్నాం వాటికి రోగాలు ఎత్తే సూసేటోల్లే లేరు కదండి మరి ఆ
ఒక కోతి చనిపోయింది అంటే ఇగా అన్నీ ఉరుకొస్తాయి ఉరికొచ్చి దాని దగ్గరికి ఎవాలన్నా పో తే వాళ్లను కతం చేస్తూనే ఉంటాయి
ఆ ఏం చేత మరి ఆ చనిపోయిన కోతిని
ఎక్కడన్నా తీసుకెళ్తాయి నోట్తోని తీసుకెళ్ళి అక్కడ ఎక్కనన్నా వేసేస్తాయి
ఇ అయ్య పాడేసుకుంటాయి అన్నట
అవే పడేస్తుంటాయి
మల్లేష్ మామ ఇయర్ ఫోన్స్ ఇచ్చేయ్ ఆహా పాపం కోతులకు కూడా గంత విశ్వాసం ఉందండి
విశ్వాసం బాగానే ఉంటది కోతలకి కుక్కలకి
ఆ
మొన్న రీసెంట్ గా మా ఇంటి ముందు యాక్సిడెంట్ అయింది కోతికి మాది రోడ్డు మీదే ఉంటది ఇల్లు యాక్సిడెంట్ అయితే కోతిని కుక్క తీసుకొని అక్కడ దూరంగా తీసుకుపోయి వేసిచ్చింది
ఆ
కుక్కకు ఎంత విశ్వాసం సం చూడండి.
కుక్కకు విశ్వాసం ఏ ఉంటదండి. జంతువులకు ఎట్లయినా జంతువులకు ఉన్న విశ్వాసం మనషూలకు ఉండదు. అసలు
ఉండదు
ఉన్నాయ. అండి మీకు ఏమన్నా జంతువులు
జంతువులు మాకు ఏం లేవు
ఎం లేవు మరో కుక్కను అన్న సదుకో పొయ్యిరు.
మాకే తినాడానికి లేవు. మేడం మెం కూక్కను ఏడ జాదుము కుక్కకు ఏడదింపి తెచ్చి పెట్టాం.
మీరు తినంగా మిగిలిందే ఏయ్యొచ్చు గాదా
ఏమో ఇగ
హ్
జ ప
పిల్లలు ఉన్నారు. కదా డబ్భు న ఇంటికి ముందరికి ఎవరనా వచ్చినా పోయినా చేసినా
ఇగా ఉన్నా ప్రాబ్లమే కదా మేడం హా ఈడ గిరుతై
హ్ కుక్కలు కూడా మనం ఏదో మన ఇంట్ల ఉంటాయి. కదా ని సాదుకుంటే కూడా మనకు మనల్న్లె కర్తన్నాయి
కరుస్తాయి. ఇంగా వేరే ఆయినా ఏమాన్నా జేస్తాయి.
కుక్కల వల్ల కూడా బాగా మన ఆ
కుక్కల్లి నమ్మే టట్టు లేదు.
ఆ కుక్కలు కరిసినంక కూడా ప్రాస్ స్తానికి
వొచ్చింది. చూసిర్ర మేడం
చూడలేదండి ఏమైంది
కుక్కను చాదుకుంటే ఒక ఆమె చాదుకుంది చాదుకుంటే ఆమె మీదకే పోయింది.
ఆ
మరి అంత ఘోరంగా అయి తంది జనాలు బయట మనసులాట్లనే అయిర్ మీరు పశువులు గినా అట్నే అయితున్నాయి. జంతువులు గిట్ల
ఆ అంటే ఆమె మీదికి పోయి ఆమెను కరిచిందా
మీది మీదికి పోయింది. అసలు కుక్క మొత్తం కరవడం అంటే కరవడం కాదు గానీ వేరే వేరే జరిగింది
ఓ కుక్కలు కూడా అట్లు చేస్తానయ
ఆ సాదే కుక్కగినా అట్లా చేస్తుంది మొన్న వీడియో వచ్చింది ఫోన్లా
వామ్మో కొలంకు మనిషి లకు కూడా విశ్వాసం
ఉమ్
ఏం విశ్వాసం ఇదేం పని అండీ
హుం
అ
అట్లా ఐతుంది మేడం ఈ లోకం ఎట్లనో ఏమో స్ తుల్లో
మా దగ్గర చానా మందిని కుక్కలు కరిచ్చినై అండి కరిస్తే పొయ్యి ఇంజక్షన్ లేస్ కోనొత్తారు ఓ మా వార మూడు వారాల ఒకటి మూడు వారాల ఒకడుపోయి వేసుకొని వస్తారు గాని ఈ కుక్క కరిచింది తర్వాత నైనా కానీ చానా మంది కుక్కలు కరిచి చనిపోయినోళ్ళు కూడా చానా మంది ఉన్నారు
అవును
మొన్న ఒక అబ్బాయి అట స్కూల్ అబ్బాయి కుక్క కరిచింది అట కుక్క కరిస్తే హాస్పటల్ తీసుకుపోయే సారికనే పాణం పోయిందాట
అయ్యో
ఆ చిన్నబ్బాయి పిల్లల్ అజికుంటాడు
ఆ
హ్ గంతా అబ్బాయి అవి ఉత్త పడుకున్న కుక్కలు ఏమనకుండా పోయినా గాని వాటి కోపం తోటి లేచి ఇట్లా అందుకుంటానాయి
ఆ కా కోతుల్ని ఏమనక తొలిగిన అవి కరుస్తున్నాయి మీద ఎగబడుతున్నాయి
హ్మ్ కోతులు కూడ అంతే కోతులకు అన్నం పెట్టినంత సేపు తింటానే మనం పెట్టకుంటడా ఉంటే కథం వచ్చి మీద పడి కర్తానేయ
ఆ
ఇర కూడా చింటగా కర్శినయిి ఇద్దరు ను ముగ్గురున కోతులు కండ కండే ఊస ందట్ చేతి చేతి మీద వాడి చేతిని బట్టి ప తీగితే కండ కండుసి వచ్చింది అయితే ఒకరు అక్కడ అంగన్వాడి ఉంటది కదాండి అ అంగన్వాడ దగ్గర పిలల్ న్నాక అన్నం గ ఇట్లా మిగులుతుది కదా
ఆ
అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్న కోతులు ఉంటానేయి కదా అని రోజు అన్న వేయడం పెట్టిారు అన్నట్టు
ఆ
రోజు అన్వేసుడు పెడితే అవి మంచిగా రోజు తిన్న వారికి తిన్నాయి అది బాట ఆ బాట మీద తిరిగి ఎవరని నరు పోతా ఉంట అ అ అ ారు కద ఎప్పటిక మసలా పోతాన్నట పోతాంటే చూసి ఇట్లా బట్టి పీకితే ఆ కండ కడుసి వచ్చింది
అయ్యో
పూచ తెచ్చ అడ్డండం పెటి
హ
అ అట్లా జరిగింది ఏదో పాపం లేక ఎడతానే కదా అని ఇంత పాపం అని పెడితే
ఆ
ఈయ చూడు అవి మన పణాల మీదకే తెస్తానుయి ఇంకా మనం ఎవరిని పాపంనాలండి
ఎవ్వలను అదు అ
ఏమో ఏదో పుణ్యం చేస్తే రేపు మన పిల్లలు ఉన్నారు కదా ఇలా మనం చేస్తే రేపు మన పిల్లలకి ఎవరన్నా చేయకపోతారా
ఆ
అనే అందరికి పుణ్యాలు ఎస్తా అంటే ఆ పుణ్యాాలస్ అలాకుండా
ఆ
అైతాే
అవు
అంటే ఇ్యళ పుణ్యాలు అయితే పాపాలు వస్తానే అన్నారు
అంతే ఎవరిని పాపం అనిని అనొద్దు
ఆ
అ
అట్ట జరుగుతాంది ఎట్లా చేసుడో ఎట్లా బతుకుడో ఏమో ఉమ్ అయిపోయింద అండి మరి మిడపకాయలు తోడువళ తీసుడు
ఆ అయిపోయింది ఇప్పుడే అయిపోయింది
ఆ ఎండినియ అండి మరి మిరపకాయలు కారం పట్టిస్తారా
ఎడా రేపా అయితది ఇగ ఇప్పుడ తీసినా తోడుమేళ ఇప్పుడు ఏడా అందుతాయి
మీరు మిరపకాయలు కారం పట్టించుకుంటరా కారం పోడి టారా మిలుళలాగా కొంట్రా
ఎరపకాయలు వాటిస్త
హు హు సంవత్సరంనికి ఎంతది రండి ఎనీ
ఆ నెలకు రెండు కిలోలు అయిపోతుంది
మంత తక్కువ
ఉ కారంము తక్కువ వేస్తాం రం కోసర
అంటే మీరు తీసుకునుడే కారంకాయలు తీసుకుంటార అండి
ఉ
అమ్ములు ఓ అమ్ములు మోటార్ రవేసి నల్ల అత్తద సుడుపో ఆహా అంటే సౌ రానికి నాలుగు కేజీలే సాలు కదాండి అయినా ఇప్పటి వరకు ఫంక్షన్స్ ఇట్లా ఏమన్నా జరిపింరా అండి మరి
ఫంక్షన్లకి ఇట్లా ఏం జరాలి ఫంక్షన్లు అయితే సరిపోదు కదా
ఆ ఫంక్షన్ లకి అయితే ఇంకో కిలో రెండు కిలోలు పాబడతాయి
అవును
చింత పండు కొనడమా లేకపోతే చెట్లు ఉన్నాయా అండి
కొనడమే మేడం
కొనడమేనా హా కొన్నదే టేస్ట్ ఉండదు కదండీ మనకి చెట్టుకు ఎండినట్టు వచ్ చింతపండు
ఉండదులేగాని తప్పదు కాదా లేనప్పుడు ఏం చేస్తాం
ఏమైంది అహ్ మన చింతపండే చెట్టు చింతపండే చిక్కదనం పులుపు మంచిగా ఉంటది కొన్న చింతపండు హైబ్రిడ్ చింత పండయి అది రూచి ఉండదు ఏమి ఉండదు టేస్ట్ కూడా బాగుండదు ఏముండదు అహ్
ఏయే